హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
డి
ఏం జేస్సున్నారండి
ఏం లేదండి మీరు
ఏం లేదండి నేం గూ తినడాని కి ఒకటిన్నర కి వెళ్ళామండి కిందికి అయితే వెళ్ళగానే ఫుడ్ అయిపేయిందండి ఆ
అయ్యో ఒకటినర్రకే అయిపోయిందా అండి
అయిపేయిందండి కూర కూడా కొంచమే ఉందండి అయితే ఇయాల ఏమైందన్ టే అందరూ పోదామని లేట్గా ఉంటే గ ఉత్తరాల మీద సంతకాలు పెట్టించుకున్నారంటండి మేడం తోటి, కానీ పోలేదంట వాళ్ళు వంటే తినేసి వెళ్లారంట అంటే పొద్దుగాలనే పోతమని చెప్పారంట మేడం తో టి కానీ ఇ మధ్యాహ్నం ఆ తర్వాతనే వెళ్లారన్ ట అట్లా మాకు ఉన్న వాళ్ళకి సరిపోలేదండి
అవునా మరి మళ్ళీ వండారా అండి
మ్ దా వండారండి కనీ లేట్ అయిందండి అందుకే ఇగ టూ ఆ రెండు గంటలకు ఏమో వచ్చిందండి మళ్ళీ
అయ్యో మరి కూర ఉందా లేదా అండి
కూర కొంచెం కొంచమే తినేసామండి ఇగ అది అడ్జస్ట్ అయి ఈరోజు సరి పెట్టుకున్నాం ఇగ,
అవునా ఉగాది పండుగ ఉందని అందరు వెళ్ళిపోయినట్టున్నారండి.
కానీ ఈ రోజు చాలా మంచిగా ఉండే వండిరండి చికెన్ కూరమనా
చికెన్ అండి ఈరోజు
అవునండి అందుకే ఇంత బాధ అవుతుంది అందుకే అందరూ తినిపోయరు లేకపోతే వేరే కూర అయితే తినకపోయే వాళ్ళు అసలు
అవునా రోజు బానే ఉంటాయా అండి కర్రీస్ మరి
ఆ బానే ఉంటాయంండి
అవునా
బగారా మళ్ళీ చికెన్ అనేసి అందరుూ తినేపోయిారంండి ఇంటికి మధ్యాహ్నం నిమ్మలంగా పోదాంలే అన్నట్టు
మళ్ళీ వాతావరణం కూడా వా వర్షం కొడుతుంది కదాండి చేంజెస్ వచ్చిాయి
అవునండి నైట్ మా దగ్గర కూడా పడింది గోరంగ గోరంగ వచ్చింది తెలుసా నైట్ గాలి అయితే
అవునండి నేను కూడా చూసాను నాలుగు మూడింటికైతే ఫుల్ వచ్చి ఫుల్ వర్షం కొట్టిందండి మా సైడ్
మాకెళ్లి కూడా అంతే అమ్మ
ఇంట్లో పడుకున్న వాళ్ళకి కి వినిపించాయండి ఆ గాలి శబ్దాలు
ఆ మాఖలు కూడా కిటికీలు అయితే బడా బడా అని సౌండ్ చేస్తాన్నాయి అటు పోతున్నాయి ఇటు వస్తున్నాయి కిటికీలు తలుపులు అన్నీ
కాలంలో వర్షాలు కుట్టడం ఏందో ఏమో
వస్తే బాగా వస్తాయి గాలి ఎక్కువ వస్తుందండి వర్షం కంటే ఎండాకాలం
ఆ అవునండి అందుకే సగం మంది రాత్ర ఇత్రి మేడ మీద వాడుకుంటారంండి తెలగాలు వస్తుందని
అవునండి నిజంగా చల్లగాడికి ఏం చేస్తున్నారండి ఇంకా పండగ యొక్క పనులు స్టార్ట్ మొదలు పెెట్టిలా
లేదండి సామాన్ తీసుకురావాలి సాయంత్రం వెళ్ళి
అవును మీరు అప్పాలు అలా ఏం చేసుకో కూరా పండగకి
మేము మోన్లీ ఉగాది పచ్చన్ని భక్ష్యాలు చేసుకుంటాంండి బొబ్బర్లు
అవును అంటే గారెలు మడుగులు అలా ఏం చేసుకు పోరా
పడుకి చేసుకోమండి సంక్రాంతి దసరాకి అలా చేసుకుంటామండి
అవునా మేము ఈీ పండకి కూడా చేసుకుంటాం ఇంటికాడ
అవును ఏకాదశి పడుగ కూడా చేసుకుంటామండి మేము ఈ పడుగకి ఏం చేసుకోమండి అలా
అంటే ఇప్పుడు ఎండాకాలం అంతా ఎవరు తినర్లేం మల్గానింగ్ ఇ ఏదో తే కొంచెం కొంచెం చేసుకుంటాం కానీ సం సంక్రాంతి కంటే బతుకమ్మకి చేస్తారు
అవునా అండి మరి చేసుకున్నారా అండి మీరు అ పలు
అంటే ఇంటికాడ అమ్మా చేయొచ్చండి నేను ఇంటికి వెళ్ళలేదు హాస్టల్లోనే ఉన్నా కదా
అవునా మీకు ఏ అబాయిలు ఆంటే ఇష్ట మడి మరి
బొంధ మామ్మ మా అమ్మమ్ మనిచ్చి కొడట్టదన్ని
బంది అండీ
అవును అం
స్వీట్ బాందయా
లేదు లేదు బొందు లడ్డూలు చేస్తారు బోందు చేస్తారు కదా
ఆ అదే అండి అందులో బూందీలో చక్కెర అయ్యరా అండి
చక్కెర ఏయరు బొందల్లు ఫస్ట్ బొంద కొడతారు కదా బందు ఒకటి దననికి పో కేస్తరువు
ఓకే లైక్ కారా
ఆ కారాకుస్ చలాగా
ఉ హమ్ బాగుంటదండి
అందులో ఇంకా పలుకులు కరివేపాకు
ఉమ్ అన్నీ నూనెలో వేయి చేస్తారు కధండి
పయలు అన్ని ఇస్తారు కదా బాగుంటందండి
అవునండి మరి చేస్తున్నారా నేద ఇప్పుడు
ఎంటండి
న అమ్మగారు ఇప్పుడు చేసినారా లేదా మరి పండగకి
ఈముండి మా అక్కలు కూడా ఇంకెళ్ళలేదు మా అక్కలు ఉంటే చేసేదండి మా అక్కలు వెళ్ళలేదంటే ఇంక ఇంటికి
అయ్యో అయినా పని ఎక్కువ ఉంటదండి అప్పాాలు అవన్నీ పెట్టి
నొకటి చెయ్యలేదండి పాపం తాను మాత్రం ఏం చేస్త ఒకైతే అక్కలు ఎవరన్నా ఒకరం ఉంటేనే చేస్తంది
అవున్ అండి మళ్ళీ బోలు ఫుల్ అయితా అండి
ఈ రోజు నైట్ వస్త ఈ సాయంత్రం అట్లా వస్తామన్నారంండి ఈ రోజు సాయంత్రం వస్తే సాయంత్రం పిండి పట్టించుకొస్తారు రేపు పొద్దుగాల తినేసిన తర్వాత సాయంత్రం వరకు అట్లా చేస్తారు రేపు సాయంత్రం అను
అవునా మీరు మాంసాహారం వండుకుంటే రాండి పండం పండక్కి మరి
వొండి అది గొర్ర్రి మేకాయినా గోరె గోస్తారు కదా
అవునా అండి మా సైడ్ అయితే అట్లా కోయరండి ఈ పండక్కి కొత్త పండగ కాబట్టి
అంటే కొంతమంది తినరు రేపు గానీ మాకి వెళి అసలు ఈ పండుగ అంటేనే అది ఇగ అంటే మాంస
కోయడం తినడం ఊ
అంటే మీరు భక్షాలు అట్లా చేసుకొని తింటారు కదా
ఆ ఓన్లీ భక్ష్యాలు చేసుకుంటామండి ఇంకేం చేసుకోము ఇంకా
భక్షాలు చేసుకోమండి పండక్కి దగ్గర అంటే కొంతమంది చేసుకుంటారేమో కాని మేమైతే అంటే పూరీలు ఉంటాయి కదా పూరీలును మటన్ అది వండుకొని తినేస్తాం అన్నమాట ఇగ
అందరు చేసుకుంటారండి నిప్పట్లు మీరే చేసుకోకపోవడం ఏంటి
ఏంటండి
చేసుకుంటారు కదండి ఈ పండగకి మీరు చేసుకోకపోవడం ఏం
బక్షలా మ వాడ ఎక్కువ చేసుకోవాలండి అస
అవునా ఉగాది అంటేనే భక్ష్యాలు గుర్ గుర్తు వస్తాయి అండి అందరికి
ఏమో మా మరి మా అంటే మా వాడకి మాత్రం ఎవరు చేసుకోరు ఎక్కువ అసలు అలవాటు ఎవరికి అంత లేదు ఏమైనా పూరీలు ఇవి శీతల పానీయాలు అవి ఇవి తెచ్చుకొని కూల్ డ్రింక్స్ అట్లా
అవి ఇప్పుడు ఎండాకాలం బాగా మూవ్ అయితాయండి ఇక
ఊ అవుదం అంతే ఇంకా మాకు ఇంకేమి చెప్పుకోరు అంతగా
ఊ హూ మాకేమో బొబ్బట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి పొద్దున్న లేచుడతోటే పప్పుడుకబెడతారు ఉగాది పచ్చడి చేసి అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తారండి
కదా అంటే మా ఫ్రెండ్స్ తెస్తే తిన్నా అండి బాగుంటాయి కద బొబ్బట్లు
ఉ బాగు నేను కూడా తినకపోయేదానండి ఆ పోయిన సంవత్సరం నుండి మా అమ్మగారు అలవాటు చేశారు నెయ్యేసి తిను తిను అని చాలా బాగుండేనండి
అవునా మీ ఫ్రెండ్స్ మీ స్నేహితురాలకి తీసుకెళ్తారా అండి మీరు
ఒకసారి తీసుకెళ్ళానండి కానీ మా క్లాస్ అబ్బాయిలు కలుస్తుంటే మధ్యలో వాళ్ళే తీసుకున్నారండి ఇక అమ్మాయిలకు ఇవ్వలేదండి
అయ్యయ్యో
వెళ్ళలేదు కదా మేము తింటాం ఇవ్వండి అని అంటే ఇచ్చేసానండి అంటే పాడైపోతాయండి తెల్లారి తీసుకెళ్తే కానీ మా పెద్దమ్మ ఆ రోజు మళ్ళీ చేసిందండి
అంటే ఉగాది తెల్లారి చేసారా
ఆ ఉగాది తెల్లారే నేను వెళ్తుంటే మళ్ళీ చేశారు మళ్ళీ చేస్తే మీ స్నేహిత్ తులకి తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చారు
అవునవును
హమ్ అలా తీసుకెళ్ళాను
తిన్నారా అండి మీ గొంతు చాలా చిన్నగా వినబడుతుంది
ఆ తిన్నానండి ఇప్పుడే
అవునా కొంచెం గట్టిగా మాట్లాడండి ఎందుకు చే అంతే ఎప్పుడైనా చిన్నగానే మాట్లాడతారా
అయ్యో మధ్య వాతావరణం చల్లగా ఉంది కదండి ఇగా నిద్ర వస్తుందండి మధ్యాహ్నం
అవునా
అ
కొంచెం చిన్నగా వినబడుతుంది అందుకనేసి అడిగిన
ఆ తిన్న తిన్నా అండి ఆలుగడ్డ కూర చేసుకున్నాను తిన్నాను
అవునా హమ్ ఇంకేం చేస్తున్నారు మీ స్నేహితురాలు ఫోన్ జేశార
ఆ చేస్తున్నారండి మాట్లాడుకుంటున్నాం రోజు ఒక అర్ధగంటనైయినా చేస్ తమండి కాలక్షేపం కోసం బాల్ చేస్ ఈ రోజు ఒక స్నేహితురాలు ఇంటికెళ్తుందండి పండక్ అని ఇంకో స్నేహితురాలు తెలిదు
ఒక అమ్మ ఒక రా అక్కడే ఉంటున్నారా అండి పాపం
అవునా అదే ఆమెను అడుగితే ఈ స్నేహితురాన్నీ ఏమో మా ఇంటికి రమ్మంటే రావట్లేదు ఆమె అనుకుంటన్నారండీ. మరి ఒక్కతి ఎలా ఉంటది అని అంటే ఏమో అని చెప్పి ఫోన్ కట్ చేసిందండి. ఇక ఆమె మీద కోపంతోటి
అయ్యయ్యో ఆ స్నేహితురాలికి చెప్పండి మీరైనా
నేను మళ్ళీ ఇరవైవ తేదీ రోజే వెళ్తాను
పోయి వాళ్ళంటే వాళ్ళ ఇంటికైనా వెళ్లిరమ్మని మేము చెప్తే కూడా వినట్లేదు
అయినా రేపు ఒక్క రోజే కదా అండి ఇగ ఎల్లుండి మే నేను గలిస్తే ఇద్దరం ఉండొచ్చులేండి
అన్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా రమ్మని అంటారు కదా
ఉ అదేగాని పరీక్ష ఏమో ఉన్ దని ఉంటుందండి
అవునా ఇరవై ఆరుదా అన్నదు గదా అండి
ఆ ఇరవై ఆరునా మళ్ళా మాకు ప్రోగ్రామ్ ఉందండి కాలేజ్ లో
అవునా
ఇక మళ్ళీ మళ్ళీ ఏం వేల్ళ వస్తందండి ఎనిమిది గంటలు ఏమో పడుతుదండి దానికి వెళ్ళకప్ పోవడమే మంచిది అని అనుకుంటారు మా స్నేహితురాలు
అవునా ఓన్లీ ఎండ అంటే ఇప్పుడు అంటే చల్ చల్లగానే ఉందిలే ని ఎండ కూడా తిబ్బందిండి జర్నీ చల్లగుంటే బాగుంటది గాని
అదే అండి కానీ నాలుగు రెండు బస్సు అంటే బస్సులు రెండే ఉంటాయిండి అలా ఊరికి వెళ్ళేవి ఆ రెండిటిని అందుకొని ఎళ్ళి అదంతా కూర్చొని అ అంత చేసేవరకి తను ఒక రోజు మొత్తం విశ్రాంతి కావాలి తనకి
ఒక రోజు
మ్మ్ ఒక రోజు వెళ్ళడానికి ఒక రోజు విష్ విష్ శ్రాంతికి ఇక అందుకే తను ఎక్కువ పోవడానికి చూపించేదండి ఏంటండి
అహ ఏం లేదండి ఇంకేం చేస్తున్నారండి
ఇంకేం లేదండి సరేనండి మరి ఉంటాను జాగ్రత్త అండి